ఆహ్.
హలో.
హలో.
నమస్కారం అండి బాగున్నారా.
ఆహ్ మేమ్ చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి.
బాగున్నామండి ఏం చేస్తున్నరండి.
మేమా ఇప్పుడే అలా టీవీ చూస్తూ ఉన్నామండి ఇంకా కొంచెం బిజీ అనేసి టీవీ ఆఫ్ చేసి. చేసి అలా కూర్చున్నామండి.
ఈవినింగ్ అయింది కదా అండి కాఫీ టీ అట్లా ఏమన్నా అలవాటు ఉందా.
ఆహ్ తాగానండి టీ తాగుతా మామూలుగా అయితే
ఓకే. పిల్లలతో ఏమన్నా గేమ్స్ ఆడతారా అండి ఇంట్లోనే.
మామూలుగా అయితే క్యారమ్స్ ఆడుతాం చెస్ ఆడుతాం ఇంకా లూడో. మాకు ఒక. ఒక పెద్దది చాట్ ఉందనమాటండి దాంట్లో ఆడుకుంటుంటామండి.
ఓకే స్నాక్ అండ్ ల్యాడర్స్ కూడా. స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ఫేమస్ అయింది ఇప్పుడు స్నేక్ అండ్ ల్యాడర్.
ఆహ్ అవునండి అవునండి.
ఇంకా లూడో అయితే మేము ఇంకా ఆన్లైన్ లో కూడా ఆడుతున్నాం ఫ్రెండ్స్ అందరంకా. కల్సి ఆడొచ్చండి ఒక్ ఒక ఫోర్ మెంబెర్సు అట్లాట్ల అవును వేరేవేర్ మేం ఊర్లో ఉన్నా కూడా ఫోన్లో ఇది టైం పాస్ గేమే కదా అండి మేము ఇంకా టైం పాస్ కి మనీ కూడా పెట్టుకుంటాం ఎవరన్నా ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి అని
అవునాండి మీకు చాలా బాగా టైం పాస్ అవుతుంది మేమైతే ఇక్కడ చిన్నపిల్లలతో ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం ఇక క్రికెట్ ఈవినింగ్ అయితే క్రికెట్ ఆడుతుంటాం ఇంకా వాలీబాల్ అలా ఆడుకుంటూ త మాధ్యాహ్నం అయితే చెట్టు దగ్గర కూర్చుని ఇలా అష్టాచయం ఆడుకుంటు ఉంటాం ఇక టూ అన్నం తిన్న తర్వాత బోన్ చేసిన తర్వాత మేము క్యారమ్స్ కానీ చేస్ కాని ఆడుతుంటమండి
అష్ట చెమ్మ అయితే చిన్నప్పుడు అయితే రొటీనండి మాకైతే చిన్నష్ట చెమ్మ పెద్ద అష్ట చెమ్మ ఆ అది అసలు అడి అడి అడి అడి అయితే
థాంకసలు ఎవరు ఏం చేస్తారో అని ఎవరు తెస్తారో అనేది
అవునండి నిజమండి చిన్నప్పటి గేమ్స్ అసలు మర్చిపోలేం కదా అండి
అవునండి మేమైతే చిన్నప్పుడు లగోరీ అండి మా వీధిలో పిల్లలు అంటే మా ఏజ్లో అప్పుడు చాలా మంది పిల్లలు ఉండేవారండి మా ఏజ్ వాళ్ళంతా ఇంత బాగా కట్లు జూరే ఆట అంటత త లాగోరి అంట ఇక వెనకాల విప్పు కొట్టుకునే బల్ తీసుకొని డి యండర్ అనిసి ఇక చాలా ఆటలా ఆడుకుండే వాళ్ళం అండి ఇప్పుడు పిల్లలు అసలు బయటికి కూడా రారండి ఎండ తిరిగితే చాలు అలా ఇంట్లోని కూర్చుంటారు మన ఏజ్లో అయితే ఎంత ఎండ వచ్చిన పర్వాలేదుో మనం ఆడటడం మాత్రం ఆ పర్వాలంగా కదండి
మేమైతే ఇంకా గోలీలాట కూడా ఆడేవాళ్ళం మొబ్బైల్ తో కలిసిం
అవునండి గోలీలాట కూడా ఒక మెమరీ స్వీట్ మెమరీ అనమాట తర్వాత ఇంకా చిల్లా ఇల్లా ఉంటుంది కట్టి ఉంటుంది అది కూడా ఆడేవాళ్ళం అండి మేమైతే గినం అ
ఏమోనండి ఐడియా లేదు నా కానీ మేము
చాలా బాగుంటుందండి
కవర్స్ అన్ని ప్యాక్ చేసేవాళ్ళం అండి కవర్స్ అన్ని ప్యాక్ చేసి మళ్ళీ ఆ కవర్స్ అన్ని బయట కి రాకుండా ఇట్లా కొంచెం మంటతో కాల్చేసి ఏడు బండలు పెట్టే వాళ్ళంట ఇట్లా వర్షగా
అవునుండి
ఏడు బంటలు ఆట ఆ బాల్ ఆ బంటలకు తగిలి కింద పడితే ఇంకా మిగతా వాని అవుట్ చేయాలంట మాట అలాహ అన్నీ ఓకే మా సైడ్ ఏడు బండలు అంటమండీ
అవునా అండి చాలా సంతోషం ఇక క్రికెట్ ఆడుతుంటారండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడ
ఇప్పుడేం లేదండి
అవునా అండి నాకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట అండి అంటేే క్రికెట్ చూస్తూ ఉంటాం మీరు చూస్తూ ఉంటారా అండి క్రికెట్
ఆ చూడడం అయితే చూస్తాలేండి కానీ ఆడడం అయితే ఇప్పుడు లేదండి చిన్నప్పుడు అట్లాలో టైం పాస్ కారం నాకు షటిల్ అంటే చాలా ఇష్టం
మీ ఫేవరెట్ టీమ్ ఏదంట ఆఐపీఎల్
నాకెప్పుడు ఆర్బిసి నాండి అదేంటి
బ ఆ
ఆర్సిబి ఆర్సిబి ఇష్టం అండి
అవునండి క్రికెట్ అనేది బ్యాట్ మరియు బంత్తో ఆడే ప్రపంచ ప్రసిద్ధి ఒక ఆట అండి దీనిలో పదకొండు మంది ఆటవాళ్ళు ఆటగాళ్ళు ఉంటారండి రెండు జట్ల మధ్య అంటే రెండు టీముల మధ్య జరుగుతుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఐపిఎల్ వచ్చేసి ఇరవై ఓవర్లు ఉంటాయండి అంటే ఓవర్ క ఆ ఆరు బాు వన్ ట్వంటీ బాల్స్ అండి పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు
అవును
చాలా బాగుంటుందండి నేను ఇతే అనిపించాలంటని నాకు చాలా పిచ్చ అనమాట
ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆడుతున్నారు కదా అండి పోటా పోటీగా
ఆ ఇప్పుడు ఇండియా వరుస పోకిస్తాన్ జరుగుతుందండి
అవును అమ్మాయిలు కూడా ఏమి తక్కువ లేదు
చాలా బాగుంటుందండి ఇకా ఓహ వయ ఒడియాలో అయితే ఇంక యాభై ఓవర్లు ఉంటాయండి టెస్ట్ మ్యాచెస్ అయితే ఇక ఐదు రోజుల పాటు జరుగుతుందండి ఐదు రోజుల పాటు జరిగే అత్యంత పురాతనమైన గేమ్ అంటే క్రికెట్ మాత్రమే అండి
అవునండి
అవునండి బౌలర్ వేసే బంతికి బ్యాటర్ వికెట్ కోల్పోతాడో లేదు ఏం జరుగుతు పోతుందో ఎంత పోతుందో సిక్స్ పోతుందో ఫోర్ పోతుంది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుందండి
అవునండి
ఆ ఇప్పుడు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి నాకైతే ఎమ్మాయి ముంబై ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అండి దాంట్లో హార్తిక్ పాండ్యావి తవాతే రోహిత శర్మా తిలక వర్మా చాలా ఉన్నారండి ఇంకా చాలా బాగా ఆడతారు
నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెట్ర్ అంటే ఇంకా విరాటే అండి
అవునా అండి విరాట్ విరాట్ కూడా చాలా బాగా ఆడుతారండి ఆర్సిబి రెండు కపులు వచ్చాయండి కంటిన్యూస్గా ట్వంటీ ఫైవ్ లో వచ్చింది ట్వంటీ సిస్ ట్వంటీ సిక్స్ లో కూడా వచ్చేసింది ఇంకా మళ్ళీ క్రికెట్ గురించి ఇ కుస్తీ గురించి రామ్ చరణ్ ఒక రీసెంట్ గా ఒక మూవీ తీసారండి రిలీజ్ కూడా అయిపోయింది చూసారండి పెద్ది అనేసి
లేదండి చూడలేదు అది క్రికెట్ కి సంబంధించిందా అండి
అవునండి చాలా బాగుంటుందండి అసలు ఊరి గుర్తింపు కోసం అండి రామ్ చరణ్ అయితే ఎంట్రీ చూస్తే అసలు ఎవరి మైండ్ అయినా బ్లాక్ అవుతుందండి అసలు ఆ హెయిర్ స్టైలు ఆ బాడీ బిల్డింగ్ నాకైతే రామ్చంద్ అంటే చాలా ఇష్ ష్టం అనమాట ఈ మూవీ వచ్చినా కన్ఫ ఖచ్చితంగా థియేటర్ పోవాలండి ఈసారి కూడా వెళ్ళాము ఎంత బావుందో అండి అసలు మూవీ అయితే ఊరి గుర్తింపు కోసం అతను ఫస్ట్ క్రికెట్ గురి క్రికెట్ ఆడతారండి.
ఉహు
క్రికెట్లో అతనికి మంచి గుర్తింపు రావట్లేదని మళ్ళీ కుస్తీ ఆడతారండి. కుస్తీ ఫైనల్స్ సెమీఫైనల్స్లో గెలుస్తారండి అతన్ని మోసం చేయడం వల్ల ఫైనల్ ఆడలేకపోతాడు అనేసి ఇంక రన్నింగ్ రేసు అ రన్నింగ్ రేస్లో అతను కాల్ పోగొట్టుకొని మరీ ఆడతాడండి. కుస్తీ ఫైనల్ ఆడేదా ఆడలేననెస్ ఆడలేనని ఆ కాల్ వల్ల గాయం చేసింటార అనమాట కుస్తీలు అందుకని అతను ట్రైన్ లో వెళ్తూ ఒక ఫోల్ని కొట్టినప్పుడు ట్రైన్ స్పీడ్ గా పోతుంది కదండి. దానివల్ల అ మొకాలు వరకు కాలిపోతుందండి. అతను ఒక అది పెట్టుకొని రన్నింగ్ వేసి ఆడి గెలిచి నీకేం ఆయ్ మెడల్ వద్దని మెడల్ ఏస్తున్న ప్పుడు ఆయన మెడలవద్దు నాకు మా ఊరి గుర్తింపు కోసం ట్రైన్ కావాలి ఆయన చెప్ తారండి ఒక అతను ముసలాయిన ఉంటారండి సూర్య అనేసి అ జగపతి బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుందండి దానిలో ఆ చాలా ఆ చూసామండి అసలు జగపతి బాబు వాళ్ళు ఊరి కొండ అనమాట కొండ కింద ర మాట అండి అసలు చాలా మంది జబ్బులతో చనిపోతున్నారనేసి ట్రైన్ని ఎలా అయినా ఆపి వాళ్ళ ఊరికి ఒక ట్రైన్ ఉండాలని నేసి అతను పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ట్రైను తాళం వల్లన ఆయన చనిపోతారండి అతను ఉ జగపతిబాబు ఎన్ని ముప్పై సం వత్సరాలా నుంచి జెండా పట్టుకొని ఎర్ర జెండా ఉంటున్నాడు. కానీ వాళ్ళు ట్రైన్ ఆ ప్పడం లేదండి ఆఖరికి అతను చనిపోయాడు మళ్ళీ రాంచరణు పెద్ది అనేసి చాలా బాగా కష్టపడి అంటే ఏడుపు వచ్చేస్తుందం డి ఆ రామ్చరణ్ న్ని చూస్తే అప్పుడు జాన్వీ కపూర్ కూడా జాన్వీ కపూర్ కూడా చాలా బాగా యా క్టింగ్ చేసిందండి. అసలు జా హీరోయిన్ ఎంట్రీనే లేదండి అసలు ఫస్ట్ లో కొద్దిగా ఉంది. త లాస్ట్ లో కొద్ది మ్ మొత్తం రామ్ చరణ్ దే మూవీ మాత్రం చాలా బాగా ఉందండి.
సాంగ్స్ లో ఉంటున్నరండి ఇప్పుడు హీరోయిన్స్ సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు హీరోయిన్స్ ని అంతే. ఇంకా అసలు హీరోయిన్ పాత్ర ఏం ఉండట్లేదు ఇంకా షో ఆఫ్ అయితే ఇంకా రేప్ ప్రీ రిలీజ్ లో అయితే మొత్తం షో హఫ్ లకే హీరోయిన్స్ ఇగ మొత్తం హీరోస్ దేనండి మూవీ మొత్తం హీరోనే.
అవునండి
ఏ మూవీ చూసినా అండి నేను మూవీస్ చూస్తానండి కాపోతే థియేటర్స్ కి వెళ్ళను ఎట్లాగ టీవీ లో వస్తున్నాయి కదండి. కొంచెం అటు ఇటు అయినా లేట్ అయినా కూడా ఇప్పు దసరాకి కూడా మన ద్ది ఇందులో టీవీలో ఏసేస్తారు ఇంకా.
ఆ ఏసేస్తారు కాకపోతే అదొక ఎగ్జాక్ట్
ఇక అవునులేండి మళ్ళీ టీవీ లో చూసింది వేరు థియేటర్కెళ్లి చూసింది వేరేలాగా ఉంటదిలెండి.
అవునండి మీరు ఏ ఏ హీరో ఫేవరెట్ అండి మీకలా మీరు. ఎక్కువ బాగా చూసే హీరో.
బాగా అంటే ఏం లేదండి ఈక్వలే అందరు అంతే ఇంకా. వాళ్ళే యాక్టర్స్ కదా అండి ఇంకా.
అవునండి.
అంటే ఏ మూవీ కొత్తగా వస్తే ఆ మూవీ యాక్టర్ అంతే ఇంకా అల్లు అర్జున్. ఇతను రామ్ చరణ్. ఇంకా ఇంతే అండి వీళ్ల ఫామిలీస్ నుండే వస్తున్నారు కదండి. ఎక్కువ ప్రభాస్. అంతే అండి.
ఈ ఈ క్రికెట్ అయితే ఇంగ్లాండ్ లో పుట్టిందండి ఈ ఆట. నేడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో అత్యంత. ఆదరణ పొందిన క్రీడ అంటే ఇదే అండి చాలా. ప్రసిద్ధి చెందిపోయింది క్రికెట్ అంటే ఇప్పుడు చిన్న. పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారండి.
చూడండి ఒకసారి టైమ్ అయిందా టెన్ మినిట్స్ అయింది ఒకసారి.
అవునండి మీరు మంగల్. చాలా బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి మళ్ళీ కలుదాం.
థ్యాంక్ యూ.